హలో
హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చేస్త
ఏం లేదు ఖాలీగానే కూర్చొని ఉన్నామండీ మీరేం చేస్తున్ర్రు
ఆ నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను
అవునా
ఉ
ఏం చేస్తుండ్ర స్నాక్స్ లో
అది మ్ మామిడికాయ పనకమం నా రోటీ చపాతి
ఓ ఈరోజు మాది అదే ఉండే పొద్దు
అవునా ఓకే మధ్యాహ్నం తిన్నారా లంచ్ అయిపోయిందా తిన్నారా
ఆ భోజనం అయిపోయిందండి మీద అయిపోయింద
అయిపోయింది ఏం
ఆ
ఏం తిన్నరు
అది ఆలూగడ్డ శిమలా మిర్చి అండ్ టమాటా టమాటది చట్నీ మీరు తిన్నరా మధ్యాహ్నం అన్నం
ఏం తిన్నా అంటే అది శనగలు ఉన్నా వంకాయలు వేసి చేస్తారు కదా
ఆ
అది ఇంకా అన్నా తిన్నాం మేము
ఓహో ఇంకా ఏం చేసిర్రు అయిపోయిందా ఈవినింగ్ పని మరి
ఈవినింగ్ ఇంకా లేదండి ఇంకేం పని కాలి స్నాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అది తిన్న తర్వాత మళ్ళీ పని స్టార్ట్
ఓహో
ఆ అప్పటి వరకు
స
ఇంకా ఇప్పుడు ఏం లేదు బాగా ఎండలు ఉన్నాయి అందుకని తొందర తొందరగా సాయంత్రం పుటా వేడిగా ఉంటాయి కదా
అవును
కొం
మీ ఫోన్ లోకేళి సోరో సోరో అవా సౌండ్ వస్తాంది కుక్కర్ నడుస్తాందా
ఒక్క నిమిషం ఆగండి ఓకే ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా ఉందా మీకూ
ఆ క్లియర్గా ఉంది సుర సుర అది ఇదేం సౌండ్
కుక్కరే కుక్కర్ సౌండ్
అదేనా అదే కుక్క సౌండ్ వస్తుంది అయితే మరి మటన్ వండుతునరా
కాదు కాదు పప్పు పప్పు చేస్తాను సాయంత్రం అతే ఇప్పుడే ఆ కుక్కర్లో వేసా పప్పు
హ
చప్పటిపప్పు
ఓహోనా
దాంతో పాటు కబాబ్ ఫ్రై
ఓ మీరు కవాబ్ లో వేసిరో ఎండిపోయినాయా
అవును
బో నయిస్
మీ అవ్వ ఎండలదా ఇంకా
ఇంకా విండలేదు మేము మొన్ననే ఇసినాం ఈ రోజు మొత్తం అయిపోయింది కెళ్ళి
ఆహా కొంచెం కొంచెం పచ్చిగున్నా కాని నేను తీసేసినాను మళ్ళీ అంత పిల్లో వస్తుందని ఎందుకు అని తొందరని తీసేసి డబ్బలు వేసేసినయి అన్ని రోజు నుంచి చుకుంటాం రెండు మూడు రోజులుయితే కత్తాం చేసేస్తారు వీళ్ళు ఉమ్ అందుకనే
కొన్ని రోజులు ఇగా అది కూడా
ఉమ్మ్
ఇంకా మరి ఏం చేస్తుండరా అయిపోయింద పని వండడం పప్పు
ఆ ఇప్పుడే అయిపోయింది కదా కుక్కర్లు వేసిన ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఇచ్చేస్తాం స్నాక్ మ తిన్న తర్వాత వండితే అవి ఇవి మొత్తం వెళ్తాయి కదా గిన్నెలు అన్నీ తోమేస్తే అయిపోయింది
అవునా మీ సైడ్ వర్షం వచ్చిందా
నిన్నొచ్చిది వర్షం ఈరోజు లేదు
ఆ ఈరోజు ఎండ ఉందా
సైడు నిన్నయితే చక్క ఇక్కగా గాలి ఉండే కొంచెం కొంచెం చినుకులు కూడా వచ్చినాయి మంచి ఉండే వెదర్ నిన్న
ఉ పొద్దున్న కొంచం చల్లగా పడిది
అవును
హ
ఈ రోజే బాగా వేడిగా అసలు పొద్దుటి నుంచి వేడిగానే ఉంది ఈ రోజు
అవును బాగా వేడీ కొడుతుంది ఎండ బాగుంది
అవును
ఉ మరి పొద్దున్న ఏం తిన్నారు మీరు
పోదున్న ఈ రోజు టిఫిన్లా అది ఉప్మా చేసిన
ఏం ఉప్మా దొడ్డుదా లేకపోతే సన్నందా
లేదు దొడ్డు ఉప్మానే చేసినా సన్నపు ఉప్మా అంత ఇష్టపడడు తినడానికి దాంట్లో ఆలు టమాటా వేసి చేస్తే
సన్నపది బాగుంటది కదా
సన్నందీ బాగుంటది కానీ పిల్లలు తినరు నా పిల్లలు
అయ్యో మీకు టిఫిన్ ఏమి ఇష్టం మరి చేయడం తినడం
నాకు టీఫెన్స్లాల్లో ఇడ్లీ అంటే ఇష్టం ఇడ్లీ సాంబార్
ఓ ఇతే
ఉమ్ అది చేయడం కూడా ఈజనే కానీ చేసిన తర్వాత గిన్నెలు వెళ్తాయి కదా అది పెద్ద తలనొప్పి పస్తాల బాగా గినేలు
అవును
ఆ అది ఇష్టం నెక్స్ట్ రోటీ అంటే కూడా ఇష్టం మా మార్నింగ్ రోటీ ఆలు కర్రీ ఏమున్నా కాని రోటీ చాయ్ రోటీ ఈ నన్న ఇష్టం ఆ
చాయ రోటీ బాగుంటదా
ఆ మంచి ఉంటది
మీరు పొద్దున్న ఆ ముఖం కడిగిన తర్వాత చాయ్ తాగుతార
ఉహు తాగను టిఫిన్ డైరెక్ట్ అన్నం తిన్న తర్వాత టా ఎప్పుడన్నా తాగాలనిపిస్తే తాగుతాను లేకుంటే లేక చాయ్ ఉన్న దాంట్లో రోటీ ఉంటే చాయ్ తాగుతాను
ఓహ
అహ
అదే ఇంకా
మార్నింగ్ మార్నింగే తాగితే మళ్ళా పెట్ కడుపులో ఖరాబ్ అయితది
అవును అది ఒక నుంచి ఏంటయి ఇక మేమైతే ఈవినింగ్ టైమ్ తాగుతాం నేనైతే రికాషన్ ఇంట్లో ఉంటే మా పెద్ద వాళ్ళ ఇంటికి వస్తే చాయ్
అవునా డికాషన్ అసలు హెల్త్ కి మంచిది పాలచాయ్ కంటే
మ్
అంట ఇప్పుడు సీజన్లో ఫ్రూట్స్ తింటున్నారా మరి మామిడి పండ్లు అవి
ఫుల్
మీకు ఇష్టమైన మామిడి పండ్లు అంటే
ఆ ఇష్టమే కానీ అది హీట్ కదా
అవును
తింట కానీ తింట నేను
అది రసం చేసి చపత్ తింటారా లేకుంటే మామూలుగాని కట్ చేసుకుని తింటారా
మ్ కట్ చేేసి తింటాం చపాతిీల
అవునా మ్ హు ఆ మేము మేము కూడా సేమ్ చపాతీ అని చేసుకుంటాం లేకుంటే కట్ చేసా తింటా
ఆహా
ఎక్కువ అయితే కట్ చేసి తింటాం చపాతీలు వ షుగర్ వేసుకొని ఎక్కువ తింటే ఎందుకు అని నేనే చేయను కానీ నా చిన్న బాబుకి అదే ఇష్టం బాగా షుగర్ వేసుకొని తినడం
అవును
మ్
బాగుంటది గాని తీయ్య తీయగా ఇది రొట్టెలో బాగుంటది పూ
పడాలదు ప్రధాన పాఠ మేడ ఇంకా చెప్పండి ఇంకా మీకు ఇక్కడికన్నా వే ళ్ళి రాలేదా మరి సమ్మర్ లో
ఆ ఎటు వెళ్ళలెద్ ఇంట్లోనే సంబర్ హాల్డేస్ జరిగినాయి
అవునా ఈ ఎండలకి
అవును బాగా ఇగ ఈటెల్తామ్ ఈ ఎండలకి ఏటు వెళ్ళే టట్ లేదు బాగానే కోడుతున్నాయ్ ఎండలు బయట ఇగ ఇక్కన్నే వన్ మంత్ అయిపోయింది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికోచ్చి
అహ అవున మ్ సరే సరే ఇంకా బట్టలు ఏమైన్నా తీసుకున్నారా సమ్మర్ కి కాటన్ వేర్ లాంటివి
లేదు ఇప్పుడైతే ఏం తీసుకోలేదు తీసుకోవాలి ఇగ నెక్స్ట్ మంత్ కొంచెం స్పెషల్ డే ఉంది
అవునా ఏం డే ఉంది చెప్పొచ్చా
ఆ బర్త్డే ఉంది బటి
అవునా మీ బర్త్డేనా ఓకే
అం ఆ
మ్ హు సరే మరి మరి మొహరం ఎలా జరుపుకుంటారు వెళ్తారా మొహరంకి ఎక్కడికన్నా ఇంట్లుండి జరుపుకుంటారా
ఇంట్లోనే అంటే ఇగ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం
మ్
అక్కడనే జరుపుకుంటాం కానీ ఈ ఇయర్ ఏమవుతదో మరి మీరు
ఎలాన్ దక్కన్ మేము కూడా వెళ్దామనిని అనుకుంటున్నాం.
ఉహు వెల్ ఏంటి ఏమ
ఇవి వెళ్తేనే అక్కడ అందరు స కలిసి జరుపుకుంటూనే మంచిగా అనిపిస్తది.
అవును
మ్ ఇంట్లో కొంతలాగమనింటరు
వెళ్ళాలి ఇంగ చూద్దాం ఏమైతదో
అవున ఇంకా చెప్పండి ఇంకేంటి మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైమ్లా?
ఖాళీ టైమ్లా టీవీ చూస్తాం
ఉ
ఇంగా లేకపోతే టీవి బోర్ కొడితే ఆ
కార్టున్స్ అవి చూస్తారా లేకుంటే మూవీ
నేను టీవీలో అది కార్టూన్స్ ఏ చూస్తాం డోరెమాన్, నింజాహటోడి ఇవి చూస్ త లేకపోతే సీరియల్స్ చూస్తా తాస్తే జీటివలా లేకపోతే స్టార్ ప్లేస్ లో ఓల్డ్ సీరియల్స్ ఇంకా నడుస్తున్నాయి గదా అవి వస్తున్నాయి కదా అవి చూస్తా.
అవునా సీరియల్స్ అంటే మూవీస్ అవి చూడరా మరి?
మూవీస్ ఆ ఏ మూవీస్ పిచ్చి పిచ్చి కనిపిస్తే చూడా
హ థియేటర్ లకి వెళ్తారా మరి మూవీస్ చూ ఓకే
ఆ ఇంతకు ముందు వెళ్ళే వాళ్ళం ఇగ ఈ మధ్యలో వో వె తలేము
ఉహు అంతా కూడా ఏ మంచి ఫీలింగ్స్ వస్తున్నాయి కదా మూవీలో థియేటర్కి వెళ్ళడానికి ప్రతి ఒక్క కొత్త మూవీ మనకు ఫోన్లోనే చూసుకో
చూసుకోవచ్చు ఇప్పుడైతే అప్పట్లో ఇవి యాప్స్ ఏం లేకుండే, వెళ్తుండే మేము అది వెంకటం అది అది మూవీ వెళ్ళింది కదా థియటర్ లో? అది మూవీ అర్జున్ రెడ్డి అర్జున్ది అల్లు అర్జుంది
అహ
అ మూవీ ఆహా కాదు వేరేది ముందు అది ఫైవ్ ఇయర్స్ ఏమవుతుంది ఆ ఇంకా కాంచనా త్రీకి వెళ్ళినాం.
ఉహు ఆహ ఇంక అంతే ఇంకా వెళ్ళదు అప్పటి నుంచి
ఇకప్పటి నుంచి వెళ్ళే లాస్ట్ మూవీ అంటే శ్రీ మంత్డం అది ఉంది కదా.
ఉహ
శ్రీమంతుడు మూవీ అది లాస్ట్ ఊ మీరు వెళ్తరా?
ఉహు మేము ఎల్లం తక్కువ ఏ ఎప్పుడో ఒకసారి వెళ్ళింది అంతే ఆ రెండుసార్లు టూ టైమ్స్ వెళ్ళాను నేను. అప్పుడూ మ్యారేజ్కి ముందు వెళ్ళే వాళ్ళం కనీ మ్యారేజ్ తర్వాత వెళ్ళలేద్ అసల్కి
అవునా
ఇప్పుడైతే రీసెంట్గా అయితే ఎక్కడికి వెళ్ళలేద్ ఏమన్న వస్తే టీ వీలోనే చూస్కుంటా టీవీలో గుడ ఎక్కువ సినిమాల్ అవి చూడనివ్వరు. అంటే వాళ్ళే చూస్కుంటుంటరు కాబట్ టి నేన్ చూడ్ను ఎక్కువ ఏంటంటే ప్రోగ్రామ్స్ కానీయండి న్యూస్
సండే ప్రోగ్రామ్స్ బాగుంటయి కదా?
ఆ సండే ప్రోగ్రామ్స్ అవి చూస్తాన్ బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్
సండే ప్రోగ్రామ్స్ బాగుంటయి.
మ్ ఇవి చూస్తూ ఉంటాం ఇంట్రెస్ట్గా అం పిస్తే